ఆ
చెప్పాలి చెప్పాలి
అ చెప్పాలి ఎప్పుడు శిస్ణ వచ్చింది నాకు
అ ఆ
సిక్స్ నైటీ సెకండ్స్ ఏ వచ్చింది సిక్స్ నైటి
ఎంగ ఇంకో చెప్పండా ఉన్నాయి పోతాయి మరి
అదే థర్టీ ఫైవ్ వరకు ఇచ్చినా అదే ర్టీ ఫైవ్ వరకు సెవెన్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ వచ్చింది ఇప్పుడు సిక్స్ నైన్టీ వచ్చింది
ఉ మాట్లాడడంం ఏమి ఉండదు
చెన్నై వర్క్ అయిపోయింది కంప్లీట్ అయింది ఎబ్బయిక్ కవలిసుకోవాల అ చెలదలి ఆ ఆ జనేశ్వర అ
చెప్పండి ఇక
హలో బాగున్నారా
ఆ బావున్నాం
తిన్నరా అన్నం
తిన్నా ఇప్పుడే తిని ఇక మీ అక్కవాళ్ళింటికి వచ్చిన
అవునా ఎలా ఉంది మీ ఇల్లు కొత్తిల్లు
ఆ మంచిగనే ఉంది
అహ
ఇది కూడా వర్కేనా
ఆ వర్కే హ్మ్
హలో
చెప్పండి నీలో
అందరు బాగున్నారు
ఏం తిన్నా ఏంటి ఉగాది స్పెషల్
ఏమున్నది చికెనే
చికెనేనా ఆ ఎందుకు మా మామగారు మటన్ తేలేదా
మీ మామగారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రాని ఆయన గదిలకాడ చేసుకున్నారు ఇక మీ చికెన్ తెచ్చిన బాగా రన్నం చేసుకున్నా పూరి పూరీలు వేసుకున్నాం బచ్చాలు వేసుకున్నాం పచ్చడి వేసుకున్నా నా నా బిడ్డ కరవేనా
అయ్యో రాలేదా ఫెస్టివల్ క ఇంటికి
ఆ రాలే
ఆహా
ఆ అలాగ సలవుల్ల బా అంటా ఈగ తీస్కబ బ తీస్కబేనా ఆ ఇంతేంటి
హ
ఆ
ఇప్పు నైన్త్ నైన్ ఎయిత్ క్లాస్
యితూ నాయందు ఇద్దరు
ఇంకా ఏ ఉన్నది ఇట్లా వేరే వర్క్ మీద వచ్చిన నేను ఖాళీగానే ఉన్నాం
ఉ
చెప్పాలి కిడి ఆ
ఇ జప్పగా
అవునా మీరేమ చదుకున్నారా
ఆ ఆ ఏడువి
హలో
ఆ
హ
ఏంటిది ఏంటిది నోడతలే అదు
హలోన్నారా
ఆ చెప్పు ఆ చదువుకున్నా
అయ్యోప్పు ఎప్పటివరకు చదువు
సెవెన్తు
తా చెప్పాలియా
ఇంకవళ చెప్పేదిగా
ఆహా అ నాకు మళ్ళీ అటు వద్దాం అంటే వీలుు పడతలేదు అసలు చూడాలి నా ఐదో తారీఖన్న ఆరో తారీఖన్నా
ఆ
వెళ్తరు హండ్రెడ్ వర్క్
ఆ పోతానా ఇగ మాకున్న పనే ఒన్న ఎగ అదే ఇగ
ఇప్పుడు ఈ తోట
అలా హలో హలో
తటరా బతురా
ఆ
తోటేరా పోతు రాంటున్నా
ఆ పోతాను
ఆహ అ వచ్చ పల
చెప్పు ను్వ
ఆ
హలా
ఆ హాహా ఇంకేం పని చేస్తారు ఈరోజు
ఇ ఏమున్నాది ఇంకా పని స్టార్ట్ చేయలేక తిన్నారా అన్న హలో
ఇంతసేపే తిన్నా
ఆ కరీ
మళ్ళిప్పుడు తిన ఆలి
ఆ
త్రీ మటన్ బిర్యానీ మటన్, చి చికెన్ బిర్యానీ చికెన్. చాప్ పల బిర్యానీ డి చాబ్
ఆ
ఉ అండి ఈ రోజు అన్ని స్పెషల్స్ ఉన్నాయి మాకు ఈడ హు మ్
ఏదో ఒకటి ఆార నాకు చిన్న కోడలు ఇచ్చింది, మాట్లాడతానా ఆ ఆ. హలో
టే రెంట్ ఈ రో ఇంకోండి ఓ
చ్చారు
ఏం మరి ప్తర్ర
ఆ
ఏం కూర అండిమీరు ఈ రోజు
ఇంక ఈ రోజు ఇం కేం కూర వొండలే నిన్నడిదే పప్పు చారు ఉన్నది
అవునా
ఆహ తాటశారు జెద్దా అనుకుంటన్న
ఇంకెమన్నా చెప్పాల్సింది ఉందా నాకు
ఊ చెప్పుఇగా నువ్వే
ఏం చారు
తాటచారు
ఐ అర అన్నట్టు నవ్వ
ఉహ్ తామీషారిక్ తెలీద్ టమాట శారు ఇది అ అస్సలు ఇనబడతలేదు
నా క్కూడా అట్లనే ఇనపడుత కొంచెం కట్ అవ్వుకుంట ఇనపడుతుంది హుమ్
ఇప్పుడు ఖాళీగనే ఉన్నారా
ఉహూ ఈ రోజు ఎటువోయిండు మ్మ మామగారు
అనే అటు కోడిపుందుల పందాలకి ఎళ్ళిపోయిండు అలో
ఆ ఇప్పుడు ఖాళీగానే ఉన్నా
ఆ అయితే గా ఊరోళ్ళు వొచ్చిరట పోయిరు
టున్న
ఆ ఆ చేస్తారు
మీకు ఉన్నాయ కోడి పుంజులు
మాకు లెవ్వు
అవునా
ఊ
ఆహా హ పెంచ పేర్లు మరి మీఊర్లో చాలా మంది తున్నాయ్ గా ఆ
అలో హలో
టే మీకున్నా ఇవ్వను. కోడి పుంజులు కోడి పుంజులు మీకు ఉన్నాయన్. కున్నా నేను
లెవ్వు లెవ్వు
కో డిపుంజులు మీకున్నాయ్ అనుకున్నా నేన అంటున్నా
ఆహ్ లెవ్వు మాకు. కోళ్ళు గుడ లెవ్
కోకాట్ హలో
ఆహ్
అలో
అలో
హల్ ఆనొ ఎలుగు విజిత్ త్త గారు ఏం చేస్తుర్రు
ఎలుగు విజిత గారు వాకిలు వస్తుంద ఇక్కడ ఇక్కడ ఇది మా ఇంటికాడ కు సున్నా ఇ త్ టికాడ వేగిలూడుతాంది నీళ్ళు వేడ్తానడ్
మ్మ్ హు ఇప్పుడు ఎవరున్నారక్కడ మొత్తం పేట ఎవరున్నారక్కడ్ ఎవరెవరు ఎవరెవరున్నారక
అంటే ఇప్పుడు నేనయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మా ఇంటి కాడా నేను ఒక్కదాన్నే ఉన్నా ఎవ్వర్ లేరు
హలో
అవునా నూ ఒకదానే ఉన్నవ మీ ఇంటి గాడ అవ్
ఆ చెప్పు ఇంక ఇది
తలేపిచి
ఆ
శరణ
ఆ
నేన్ మళ్ళీ ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయి
ఎప్పుడు
మళ్ళీ ఫోన్ చేస్తా టైం అయిపోయింది లిఫ్ట్ చేయి అంటున్ న ఇప్పుడే